నేను ఊకే ఉన్నా
వేశినవా పాపురుగు పోయి
ఏ
అదే మైత్తూలోరికి అమ్మ కవి అందమసన బలరు తూ బాయరన్నా పోయింది
స్తున్నావే ఏం చేస్తాను పోవాలసలు
పంట గది రాజా
రేపు
ఇక్కడంతే ఈ రోజే ఇరవైరు కదా రోజు కదమే
సండే హాలిడే
నేనులో చెప్ప ఈరోజు ఇంటలో ఆబ్బాబా కాలేజ్కి ఏమి పోదంటా అని చెప్ప
రకు అవునా
నువ్వో
ఏనా లేదు మాకిరోజు అ కాల! ! ! ఏమంటారు లేదషో
అలవట్లేదా
హ్మ్ హ్మ్ హ ఆ చెప్పాలప్పన
చెప్పాలం
షే మధ ఫంది
ఎ నడలో అది రాడ్ గుచ్చుకుంటుంది అదేం నంది ఎది డలు నితే అది మామలే అంటారు
ఏడ గుచ్చుకుంటుంది
ఈ నడుము దగ్గర అదే రాడు నరం పట్టేస్తుంది ఒసారి కూర్చుంటే లేసా కదా లేస్తే కూర్చుంట
అవునా
ఆ నిన్న స్కాన్ తీసినా కూడా ఏం పర్లేదు బాగానే ఉంది
ఆ చెప్పుకూడదు కొచ్చుకుంటుంది అది అది అని
చెప్తే అదే నువ్వుతాని అ పనుగ కాలమ బర్వడి పడకు ఉంటా ఆ ఆ అందు పోవండ
హు మ నువ్వు అవుట్ సైడ్ పనుకోవద్దు
ఆ అందుకే నైట్ ఏం పనుకోలేదు
వాటర్ పాతక క్ష
ఎముక పెరిగింది కొంచమా సైడ్లో ఇ కొ ఉ
ఉ
చూసుకోదన్నే
అవును
యానం చూస్తానుందు
హలో
వయి
హలో హలో హలో
త
ఇ పర్లేదామే
వినిపిస్తోంది మీకు వినిపియ్యలేదా
చాన్విన్ చూస్తావా
చూసిన హలో ఆ క్క లేదు
సమే అంటి
ఆ చూసినాను అంటే
కాదు నిన్న స్టేటస్ కేసుంటివి కదా ఫోటోలు ఫోటో మీ అమ్మల్దీ ముగ్గురే మా అ
ఆ
నేను ఇద్దరే అనుకోనేన్నను ఇంకొకమే అమ్మె ఎక్కడ ఎ ఊరికి చుండరు
మంజోళ్ళురికి
మంజూళ్ళూరిక
ఆ
నిను ఇద్దరు ఉన్నాను
మ్
ఆ
ఇం కేమి
చెప్పాలమ్మ నువ్వే
చెప్పాలబ్బా నువ్వే ఏం చేస్తానవ్ ఆ స్కూటీ నిన్న తేచ్చుకున్నారు
ఎంతపడిందంటా
ఏమో అసలు అడగలే కాారు ఆపిలిలకు హు ఆ ఆ రాశినాడు హు వాడు గ కంపెనీకి పోతాడాంట
కంపనీ కే ఎందుకనే ఊరికే
రిజల్ట్ వచ్చే వరకు
అ వాడాడ చెయ్యలేడాడ
సరేనా
ఎం చెస్ తనా ఇజ్ కంపెనీస్ సైడ్ అయితే వేరే ఉంటది కృ కృష్ణ అప్పుడు పోతాంటే అప్పుడు చాలా కష్టండి అన్ అ
ఆ
ఇప్పుడు కమనే సైడ్ నుంచి ఆయనకి ఇరవై రెండు వస్తాంది సాలరీ ఇప్పుడు బాగా నైట్ లో పోత్ తడు నాలుగు అవర్లు పనుకుంటారు. కొనకుంటాడంట మిగతా టైమ్ లో కే అమిషన్ దగ్గర ఉంటడు వెల్లొస్తారు. అది అక్ డ్క డౌట్ మాట్లాడవచ్చా లేదా ఆ పండటలు కింద పోతే
ఇరవై ఎనిమిది ఇస్తారా
ఆ కృష్ణకి ఇప్పుడు మళ్ళీ ఇంకా శాలరి పెంచుతారంట.
ఏల్ కదరా
ఉ అట్లే అట్లే క్రిష్ణాకి ఇంకా పెంచేస్తారంట అమ్మో నన్నీ రమన్ నన్నీ ఎ పోపో అంటాన్రు మా అమ్మళ్ళు అవునా నీనే విన్నలే నేనే పోలే దేనికి పోతవ్ నిన్ మంచి గా నిద్ర మేల్ కొనగ అయిలే నిల్బడు కొనగ అయిలే పోవల్ల దనికే క్రిష్ణ ఫ్రీగా ఉంటుంది. అని ఒక రోజు ఆప్సెంట్ అయితనావ్ పోతాను
ఆ ఎప్పుడు నైట్ డ్యూటీ నేనా క్రిష్ణవి
లేదాడా వారం మట్ ఇట్లాఉంటుంది ఒక వారం ఇట్లా ఉంటుంది
ఆహా
అ
మా అమ్మ రమ్మంది ఇంటికి
ఉమ్
ఇంటికి రమ్మని అమ్మ
ఎప్పుడు
నిన్న
ఆ
ఈరోజు పొద్దున్నే వచ్చేయి బండికి పూజ చేపిద్దాము అది ఇది అన్న
అ
అ ఓ కాలేజ్ కి పోలా అటెండెన్స్ లే సరిగా
ఆహా
ఎందుకని
అ
అందుకనే అంటే ఇంకేమషం చెప్పయ్య ఓజీ
ఎప్పు ఎంత సేపు పోయేది కాలేజ్ కి
ఉమ్ పోతాం నైన్ థర్టీ కి అట్లా
నైన్ థర్టీ ర్టీ ఫీజలున్నా అ ఉండేది
నేనే బ్రాస్లు తెచ్చిన
ఫుడ్ బాగుంటుందా
ఉమ్
ఫుడ్ కానీ బాగుంటుందా
హమ్ ఎట్లా అడ్జస్ట్ కావాలా
ఇంకెన్ని రోజులు అక్కడే
ఇంకా ఏమో అసలు చూడాల ఎగ్జామ్స్ అయిపోయినాక అమ్మొద్దంటాంది
ఉమ్
యార్
మళ్ళీ ఏం గిట్లంటా
అక్కడే ఏమన్నా చూసుకోవాలా
హమ్
ఆమ్
మరి నిర్మలాది ఇంకా రెండు రెండేళ్లు ఉంటుందా
ఆహా ఇంకా వన్ ఇయర్
ఆమ్
హమ్ హ
ఓకే
ఆ కావాలంటే నేను వర్ష చెప్పాలి నువ్వే
ఎంతుంటందిద ల్యాప్ ఉంటది గదమే ఒక ముప్పై యాభై వేలు దలగం అవుతుందా
ఆ యాభై ఉంటది ఆ మా ఇంటికి పోతాం మాకేమీ మా డాడీ కి ఫోన్ చేసి మా ఇంటికి పోతాం బట్టలు ఉతుక్కోవల్లని చెప్తాను మా డాడీకి ఆ
ఎప్పుడొస్తావ్ మళ్ళీ ఊరికి ఇంకా
ఏమో చూడాలి అగా మొన్న హాలిడేస్ ఇస్తే వస్తా మా అమ్మ ఈరోజే రమ్మనింది
ఉమ్ మొన్నే కదా పోయింది నువ్వు
మొన్నే అదే మొన్నే కదా వచ్చింది ఇంకా అంటే
హమ్
ఉమే పూజా చేపిద్దురు రాండి అని
అమ్
ఏమో చూద్దాం ఇవాళ సాయంత్రం మూడు ఎట్లుంటే అట్లా పోవాల అనిపిస్తే వచ్చేస్తా త్త
హమ్ బస్ లో ఎంతసేపు అయితుంది ట్రైన్ లో ఎంతసేపు అయితుంది పోయి టప్పుడు
బస్ లో అయితే అయితే ఓ టువల్ అవర్స్ అయితది
ట్విల్ అవర్స్ ఆ
హమ్
ఆ ట్రైన్ అయితే
ట్రైన్ లో అయితే ఒక ఎయిట్ అవర్స్ అయిపోతాయి
ఇంకా అంటే బెస్ట్ కాద మలే
ట్రైనే బెస్ట్ కానీ మనకి కావాల్సిన టైం లో ట్రైన్ దొరకదు కదా
ఉహుమ్
అట్ల
అమ్ పన్నెండు అవర్ల అయితే తుందా
అదేగాన్న నైట్ లో ఎక్కితే మార్నింగ్ దిగు త
అమ్మా తిరుపతి నోంకి పాసింజర్ అంత దుర్మే కదా
ఉమ్ తిరుపతి నుంచి పాలసముద్రం కి వచ్చి ఎయిట్ అవర్స్ అ
ఆ ఏట్ పదకొండుకి ఎక్కితే నాలుగు గంటలు దింపేస్తుంది
ఉహు
కదా
ఆ
ఆ
ఇగా తిరుపతి నుంచి నెల్లూరు కి ఫోర్ అవర్ స్స
ఆహ నేను ఒరోజు వచ్చిండి తిరుపతిలోకి బ కే కామి ఉండెగేలేసే వామిట్ అత్తంది నాక్ అదే లాంగ్ డ్రైవ్ కదా ఆ
నాకు అలవాటు అయిపోయింది
ఉమ్ టైం ఏందంటే మే నేనే చేస్తాను నువ్వు చేస్తా నేను చేయల్ల ఫోన్
ఆ
చెస్
మళ్లి చేేయ్ నువేస ఆ హలో ఆ నాకు మెసేజ్ చేసి చెయ్ ఆ సరే బాయ్